హలో
అఆ ఏదయినా పిల్లర్ పిల్లర్ వినేపిస్తున్నదా ఇపుడు అ అక్క
ఏం మాట్లాడల్లా
అ నిన్ననే స్టార్ట్ చేసార అక్క ఏ చెప్పు ఆ కంటిన్యూగా చెప్తున్నాం
ఎప్పుడు పోతావు ఇంటికి
ట్యూస్డే అలా వెళ్దాం అనుకుంటున్నాం లేదంటే మండే
ఎప్పుడుటిసీఐనా
నెక్స్ట్ వీక్
ఆహ సిక్స్టీన్త్ అట్లా
అ
ఆ
హలో
ఈసారి హాలీడేస్ బాగా కలిసి వచ్చిన్నాయి మనకి
ఓ వన్ వీక్ అట్ల వచ్చినాయి
అవును ఒక టూ త్రీ డేస్ హాలీడేస్ పెట్టుకుంటే మిగతాన్ని హాలీడేస్ లో కలిసిపోతాయి
అ ఏ చెక్క
మిడ్ ఎప్పుడు పెడతారంట
పె
అ
మిడ్ పెట్టాలి
నేను కళ్యాణి మేడమ్ అంటేనే పెడతావు ఇంకా వన్ యూనిట్ కూడా అవ్వలేదు అనేసి
మ హ్ ఆమె చెప్పింది మన దస్తామా ఏం ఏంచేసింది అక్క
నువ్వు కొంచెం సైడు రా కుందా ఇన్న సైడ్కి పోమను లక్ష్మీ వాయిస్ ఎక్కువ వినిపిస్తాది
అవునా ఇప్పుడు
ఇప్పుడు ఓకే
ఆ
ఇంకా రేపు ఎగ్జామ్ రాస్తావా సూర్య సార్ దీ
అందరు రాస్తే రాయాల్సిందే కదా అందరు రాదు రాదని చెప్పి పేపర్లు తీసి పేపర్లు పేపర్లు నింపేస్తారు
లాస్ట్ లో
ఆ
కళ్యాణి మేడందీ
అందరు అంతే బుక్స్ పెట్టి రాయడము లేదంటే ఫోన్ పెట్టి రాయడము బెంచ్లో ఏదో ఒకటి చేస్తారు
కానీ మరి ఆయన సూర్య సార్ ఓవర్ చేస్తున్నాడు
ఓ అన
ఐతే పేరెంట్స్ కీ మిడ్ రాయకపోతే పేరెంట్స్ కి కాల్ చేస్తా అదొక మీ ఎగ్జామ్ రాయకుండా పేరెంట్స్ కి కాల్ చేయడం ఏంది
ఏ రేపు లేదక్కది ఈ ఇంకా కొంచెం ఎక్కువ సీనియర్ టీ వచ్చిందంటే కాలేజీ లో ఇంకా షో చేస్తాడు
ఆ
ఇప్పుడు కొంచం బా, అక్కడికి ఉన్న బట్టి సార్లు. ఒపీనియన్స్ డిస్కషన్ కొని శాతం ఇంకా అంత పట్టించుకోబట్టి ఇంత చేస్తున్నాను శేషబ ఆ పని చేస్తే విననేరు బాబాయ
ఆయన చూస్తే ప్రిన్సిపాల్ ఏమన్నాడంటే ఇంటికి ఫోన్లు
హ్మ్
ఆ నిన్న పీజీలో ఉన్నవాళ్ల ఇంట్లో వాళ్లకి కూడా కాల్ చేశాం మేడం ఇంకా కాలేజ్‌కి రాలేదు అనేసి
అవునా
ఆశ సుజిత వాళ్లకు సుజాతకు కాల్ చేస్తున్నారు అంట ఎవరో మేడం
ఆ
హ్మ్ మళ్లీ వాళ్ల డాడీ ఏమన్నా మీకే కాల్ చేస్తున్న నేను ఏం కాలేజ్‌కి పోలేదంటా అనేసి నందు చెప్పేది నిన్న.
హు.
ఎవరో మేడం జెసింది అంట, ఏ మేడం! జెసింది అనేసి.
ఈస. రాజీవ్‌కి పమీధ మేడం చేసిందంట.
ఆ గురుబాబు టెన్త్ అటెండెన్స్‌ వ వాడు కాలేజ్‌ వచ్చున్నాడు, అటెండెన్స్ వినిపించలేదని అనేసి అబ్సెంట్ వేస్తున్నారంట. వాళ్ల డా హా, వాళ్ల ఆహా గురుబాబు కంట.
ఇదిచేసిందట.
ఏమో గురుబాబు అనరే.
లేదు.
ఆహా.
తేకు. టేక్ నౌ. నాతో మహేష్ అన్నాడు.
ఆ.
మహేష్ కదా, వాళ్ల నాన్న ఫోన్ చేసింది.
ఎవరు అనేసి వీళ్లే ధను వాళ్లే అనింది, గురుబాబు కంట అనేసి.
కాదు, మహేష్ కే.
ఆహా.
వాళ్ల నానా ఫోన్ చేసి, తిట్టినాడు అంట.
ఆహ.
మహేష్. ఏం చేస్తున్నావ్ కాలేజీకి పో.
పాపం వచ్చి కూడా టీచ్చుకున్నాడు
హూ మళ్ళీ మేడం దగ్గరికి వొచ్చి, మేడమ్ మా నాన్న కి ఫోన్ చేశారు. మీరు అటెండెన్స్ చేయలేదా, అని అడిగారు.
ఎక్కడ వున్నావ్ నువ్వు.
న ఇంటి సైడు నా చాందని వాల్ల రూమ్ సైడు.
ఊమ్.
ఈ వన్ వీక్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం హాలిడేస్ కాలేజ్ బోకుండా, ఇంకా నెక్స రెపటినుంచి చుక్కలే.
రేపటి నుంచి ఉంటది సినిమా చూపిస్తారు.
అమ్మో కంటిన్యూగా, క్లాసెస్ చెప్తారు వద్దన్న కూడా.
ఉ ఫస్ట్ నిద్ర కంట్రోల్ చేస్.
అలవాటు అయిపోంది. ఈ మధ్య బాగా పడుకొని.
రోజు రూమ్ లో పడుకొని పడుకొని అలవాటు అయింది.
ఆఫటర్నూన్, మా ఫస్ట్ అవరే సూర్య సార్ ది.
ఊమ్.
అయన చెప్పేది, నిద్దరోస్తది.
ఊమ్.
ఇంకా రాము సార్ వస్తే వస్తాడు, లేకుంటే లే క్లాస్కి.
వస్తాడులే, హా ఖచ్చితంగా.
ఆ వచ్చిడే ఆయన, నైన్ ఓ క్లాక్ ఒక్కొక్క ప్రాబ్లమ్ చెప్తాడు, ఇట్ట అట్ట అనే సరికి సరిపోద్ది టైమ్.
ఉ ఏదొ సీరియస్ సీరియస్ అయిపోతారు గట్టి గట్టిగా అరుస్తానే ఎలిపో
ఆ సార్ కి మనం సీరియస్ తెప్పించాల్సిన అవసరం లేదు సారే సీరియస్ గా వస్తాడు క్లాస్ కి.
ఉ
ఆ వస్తాడు అప్ ఏదో క్వషన్స్ అడుగుతాడు లేపి మనకు మ్యాథ్సే రాదని బైపీసీ తీసుకొని బీఫామ్ చేస్తే మళ్ళీ మనకు మ్యాసే.
ఉ
ఆయన పనికి ఆయన వస్తాడు అడుగుతడు పోతాడు అంతే.
ఉ
మీ జిమ్ము లో ఎవరోస్తున్నారు.
అ
మీ రూమ్ కీ ఎవరు వస్తున్నారు, మీరు ఎంత మంది ఉన్నారు.
మేం మేము ఫోర్ మెంబర్స్ ఉన్నాము.
ఇంకా ఫోర్ మెంబర్స్ రావాలి కదా.
అవును
ఇంకా ఫోర్ మెంబర్స్ లో ఎవరోస్తారోనే ఏంగాలే
అంజలి కాల్ చేసింది నేనూమీరు బుషు అవుతాను అనేసి
నీక్ చేసిందా అందుకానక్కా ఆ ఉం
ఆ నాకు తెలీదు మీ ఇష్టం ఏమైనా చేసుకుని నాకు తెలీదు అనేసి నేను చెప్పున్నా నాకేం ప్రాబ్లం లేదు అని. సి నే నేను నీకొక్కదానికే కాదు అందరికి అడుగుతున్నా అనేసి చెప్పింది సరే మీ ఇష్టం అన్నా. ఇంకా భవ్య అక్క వోచ్చింది.
ఊమ్
ఊమ్
ఆక్కడికి త్రీ మెంబర్స్ అయ్యారు
త్రీ మెంబర్సా ఆ
శ్రృతి, అంజలి, భవ్య ఆ
ఆ ఇంక ఎవ అంతే సెవెన్ మెంబెర్స్ అనుకుంటా
ఉ
ఉమ్ మేడం ఏమో ఎయిట్ కార్డ్స్ చేేపిస్తా ఉంది.
ఉమ్
అసలు అసలు సమ్మర్ కి గాలి వస్తది అసలు ఫ్యాన్లు కింద
ఫోర్ మెంబర్స్ ఉంటేనే రూమ్ కి సరిపోతదా
ఫ్యాన్ల కింద కరెక్ట్ సరిపోతానేే ఇంక దోమలతో ఉబ్బా నరకమే ఈసారి సమ్మర్ ఇంకా
ఆ ఈసారి ఇంకా ఎక్కువ ఎండలు ఫస్ట్
అసలు ముందు సారి అన్న ఈ సారి ముందు సారితో పోలిస్తే, ఈసారి ఎండలు ఇంకా ఎక్కువ ఉన్నాయంట.
ఆ అదే సర్ ఖచ్చితం చూస్తాం సింకిీందికి పోడానికి కింద ఎవ్వరుండట్లే
ఆ దాని బదులు అందరినీ ఎటో ఒకటకి కిం కిందకి షిఫ్ట్ అవ్వండి ఇట్ట అట్ట అని చెప్తే అన్న. కొంచం చల్లగా ఉంటది ఎల్లిపోచ్ ఎయిట్ మెంబర్స్ ఐన అడ్జస్ట్ అయిపోచ్చు కింద ఫ్లోర్ కి
కింద చల్లగ ఉంటది అ
ఆ
ఆ
ఈ పైనా వేడికి బా ఈ కోతులతో
అమ్ ఇది పోతవా నెక్ట్స్ సిం కి ఎందుకె నెక్స్ట్ సెమ్కి బయటికి వెళ్ళిపోతావా
ఏమో తెలిదు ఇంకా ఏమనుకోలా
హు
ఊమ్
ఆల్రెడీ జాయినైనా రోజే చెప్ప వేరే వాళ్ళకి చెప్ ఆ
అందరు వెళ్తే వేళ్ళేది. వెళ్తానో ఈడనే ఉంటానో తెలీదు ఇంకా బైటికి వెళ్తే ఖర్చులు ఎక్కువ అయిపోతాయి.
ఉమ్
అమ్ వీళ్ళంతా సెకండ్ ఇయర్స్ యాడికో పోతన్నారే
ఔటింగ్ కెల్
అందరు క్లాస్
ఆ జే వి ఆర్లో ఆఫర్స్ ఉన్నాయ్ జే వి ఆర్లో ఆఫర్స్
ఆహ్
అందుకేల్
రాము సారెవరో వచ్చినారు వార్డెన్ పంపించి తెంద మందిని ఒకటే సరే
ఆ రామ్
ఉన్నారు రాము సార్ కిందనే ఉడిన్నరు, ఇంతవరకు సౌండ్ వచ్చిందాయింది మ్ ఏమో పంపిస్తుదో పంపియ్దో
హు
హూ డైరెక్టర్దో సి ఇ ఓ దో ఎవరిదో కార్ కూడా ఆఫీస్ రూమ్ ముందర మ్ ఇళ్ళిద్దరు ముగ్గురు కలిపి ఒకేసారి పోయింటే సరిపోయిండు
అందరు ఒకేసారి పోకుంన్నా ఎంతా మంది పోతున్నారు
సెకండ్ ఇయర్లో హష్టల్ లో ఉన్న వాళ్ళందరూ పోతున్నారు అక్కడ ఒక సెవెన్ మెంబర్స్ ఎయిట్ మెంబెర్స్ ఉంటారు
అంత మంది పోతే ఏడ కనిపిస్తారు మ్ కష్టమేది వాాలంతా మ్
మ్
బ
మరి త్రీ డేస్ నుంచి వరుసగా వస్తున్నాడు సారు
మ్
మ్
చాలా వెన్ మినిట్స్ అయింది
ఆ కట్ చేసేయ్
ఏం కాదు కదా
ఏంగద్లే మీకే మీకేదలియాలి ఎ ఎన్ని మినిట్స్ మాట్లాడాలి ఏమనేసి
ఏమో నాకుడు తెలీదు లక్ష్మి లెవెన్ మినిట్స్ అయింది అజన్ సరే అయితే ఊమ్